హలో వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుంది నేను మాట్లాడేది మీకు వినిపిస్తా ఉందా క్లారిటీగా మీ వ్యాల్యుబుల్ టైం ని మాకు. కోసం కొంచెం కేటాయించగలరా ఏమైనా
ఆ ఓకే అండి
ఆ హ్మ్ కాదండి ఇప్పుడు నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా అబౌట్ బ్యాచలర్ లైఫ్ హ్మ్ మ్యారేజ్ లైఫ్ వీటిలో ఈ రెండింటి పైన మీ ఓపీనియన్ చెప్పగలరా కొంచెం
నా ఓపీనియన్ బ్యాచలర్ లైఫ్ మనం పెళ్లి చేసుకోకుండు వరకు బాగుంటుందండి
ఓకే
కున్నాక ఇంకా తప్పదు కదా
ఆహా అంటే మ్యారీడ్ లైఫ్ అప్పుడు అ అనిపిస్తుదా అరే ఇంకా బ్యాచలర్ గానే ఉండింటేనే బాగుండేది ఎందుకైనా పెళ్లిి చేేసుకున్నానా అంత తొందరగా అన్నట్టు అనిపిస్తా
అది ఎప్పుడునిపిస్తుంది అంటే మంచి ఫ్యామిలీ దొరుకు ముందు అనిపిస్తది దొరికినప్పుడు అనిపిస్తుంది మంచి హస్బెండ్ దొరికినప్పుడు అనిపిస్తుంది తది తర్వాత ఇంకా మ్యారేజ్ తర్వాత ఉంటాయి కదా. అమ్మాయిలకి
హ్మ్ అవునూలెండి
ఆ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే చాల కష్టం తమ
ఆ అవునులేండి హస్బెండ్ ఒకటి పాజిటివ్ గా మంచి మన సైడ్ మంచిగా మాట్లాడి మంచిగా చూసు కుంటే ఏం ప్రాబ్లం ఉండదంటారా.
ఆ ఏం ప్రాబ్లం ఉండదు అసలు పెళ్లిఅయిన తర్వాత మనకు పెళ్ళ అయిందఅనేది కూడా గుర్తుండదు అంత బాగుంటది ఆ అవునండి నాకైతే అలానే ఉందండి
ఆ అంటే కొంతమంది అంటా ఉం అంటరు కదా మ్యారీడ్ లైఫ్ అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అతను ఎట్లా చెప్తే అట్లే వినాలి ఏం చేయమంటే అది చెయాలి
ఉంటాయి కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు వస్తే అవంత ఏమి ఉండదండి
ఓకే ఆ మంచిగా ఊ ఆ ఆ వీళ్ళుంటారు కదండి అత్తమ్మ మామయ్య వాళ్ళు
ఆ వాళ్ళతో ఉంటే అదే అండి చెప్తూన్నా కదా వాళ్ళతో కలిసి ఉన్నామంటే మన కియో బిఫోర్ మ్యారేజే బాగుంది అనిపిస తది అవుతగలోకుండా హస్బ హాస్బండ్ తో ఉన్నారంటే ఆఫ్టర్ మ్యారేజే బాగుందనిపిస్తది
ఉహూ అంతేలెండి అం అంట ఉంటారు కదా ఇంట్లో పేరెంట్స్ కూడా ఎక్కడికైనా వెళ్తామంటే పెళ్లి చేసుకొని మీ ఆయనతో ఎక్కడికైనా వెళ్ళ అని చెప్పన టూ అట్లా పెళ్లి చేసు కానీ ఓన్లీ హస్బెండ్ తో మాత్రమే ఉంటే మనకి ఇష్ ఎట్లా ఇష్టమయితే అట్లా ఉండ చ్చునమాట
అవును ఇప్పుడు గోన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయ డే బి బిఫోర్ మ్యారేజ్ స్ట్రిక్ట్ కాబడతారు కదా
హుమ్
ఆ అమ్మాయిలు అక్కడ వెళ్ళకూడదు ఇక్కడ వెళ్ళకూడదు అని కానీ మనం అది చెప్పి అన్ని చేయకూడదు ఇంట్లో ఆహ్ మనం అన్ని చోట్లలకు తిరుగుతాండల్లా ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఎలాంటి వాళ్ళ ఇస్తరో మనకు తెలిదు కదా అప్పుడు బిఫర్ మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అయి తది ఆఫ్టర్ మ్యారేజు మనకి టైం స్పెండ్ చేసేకి టైం ఉండదు మనం లైఫ్ ఇందుకే ఎప్పుడు ఎంజాయ్ చేసేది ఇంకా క నేనైతే అలానే వెళ్ళాను బెఫో మ్యారేజ్ మా ఇంట్లో చెప్పకు ఎన్ని చోట్ల తిరిగేసాను మా ఫ్రెండ్స్ తో పాటే
త ఉంటే వాళ్ళకి డ విసుకొస్తారులేండి ఎన్ని చోట్లకి తిరుగుతావు మాట్గి తిర్
అ అవును అదేను మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు కదా వేరే వాళ్ళగేం అవసరము మనం చేసేది కరెక్ట్ అండి మనం చేసుకుంటూ పోవచ్చు తిరచ్చ దాంట్లో తప్ప ఎముంది ఫ్రెండ్స్ అయితే ఏమి వేరే వాళ్ళదయితే ఏముంది
ఆ అంతేలేండి ఆ మనకి ఏది కరెక్ట్ అంన్స్తీపిస్తీఅది చేయాలి ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు చేయాలి అంటారు ఆ
ఇంకా నాకు ఈ మ్యారేజ్ తర్వాత అయితే ఇంకా అసలు నాకు మ్యారేజ్ అయిందా అన్నట్టే లేదండి బిఫోర్ మ్యారేజే నాకిష్టం టూ అండు మమాట్ ఇక్కడ పోద్ది ఇక్కడ పోద్ అని చెప్తాండి ఆఫ్టర్ మ్యారేజ్ మా ఇ్వండి జస్ట్ చెప్తే చాలా ఎయాకైనాిలిి కనిపోతుంది సరె ఇంకా మంచిగా సపోర్ట్ చేస్త
అట్లాండి హస్బెండ్ దొరికిన ఆ అవుంలే అండి
నేను మా హస్బెండ్ నేను వన్ ఇయర్ ఉన్నాం అండి అక్కడ ఒకరు కిరం వీక్లీ వన్స్ వస్తుంటే నేను
అహా మీరు జాబ్ చేసేటప్పుడంతా ఇద్దరు సపరేట్ సపరేట్గానే తిన్నారా ఓకే అట్లాంటి హస్బెండ్ దొరికితే ఆ అది కరెక్ట్ లేండి అట్లాంటి హస్బెండ్ దొరికితే బాగుంటదండి అందరికి ఆమ్ ఆ కానీ మన ఫేట్ మ్మ్ కానీ మన బెయట్ ఎట్లు ఉంటదో తెలియదు కదా ఎవరు వస్తారు ఎట్లాంటి వాళ్ళు వస్తార్ అందురు కొత్త వాళ్ళ కాబట్టి పెళ్లి చేసుకున్నంత వరకు మంచిగానే ఉంటారండి
అవునండి
అంటే ఇప్పుడు మ్యా
ఇప్పుడు అంతా సైకో మగ పిల్లలు సైకో అమ్మాయిలు ఉన్నారులేని
అదే
అమ్మాయి బాగుంటే అబ్బాయికి బాగుండదు వ ఒపికంట అమ్మాయికి ఉండదు అంతరివారస్ ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్ అండస్ స్టాండింగ్ ఎక్కడ ఉంది ఇప్పుడ
చాలా రేర్ లెండి అది కూడా ఆ హమ్మ
మీకు అండి
నాక ఏమండి అంటే నేను ప్రస్తుతానికి బ్యాచలర్ కాబట్టి మేబీ ఇదే బాగుంటదేమో అను అంటే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళ చెప్తా ఉ లేదండి ప్లే తే ఆ పిలి పేల ఇయితే ఆ ఇక్కడికి పోద్దు ఇక్కడికి పోవద్దు అని రెస్ట్రిక్ చేస్తారు హస్బెండ్ కి వాళ్ళ మాటే వినాలి అంటే సారు ఆ నాకు తెలిసిన వాళ్ళుయితే ఇట్లనే అంటుంటారండి అందుక కాని పెద్ద మ్యారేజ్ మీద ఆ ఫస్ట్ టైమ్ మీరు ఒకక్కటే పాజివ్ గా చెప్తుంది పెళ్ళి తర్వాత పదింటే అందరు పెళ్లి చేసుకోద్ పెళ్లి చేసుకోద్ అప్పుడే పెళ్లి చేసుకోద్ అప్పుడ పెళ్లి చేసుకోద్ద్ అనే ఎవరు మీరు చూసి ఏమి అట్లా ఉంటన్నదు డిఫరెండ్స్ మంచి అంటున్నారు ఆ మిమ్మల్లి మిమ్మల్ని కొంతమంది అమ్మాయిలకి ఓ కదా మేము కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది
అవును మా ఫ్రెండ్స్ అంతా కూడా అప్పుడు అలానే అంటండీ పాజిటివ్ గా అనీ ఆలో చేస్తాడు ఎక్కడికైనా వెళ్తే ఏమన్నాడు పంపిస్తాడు మా హస్బెండ్ ఫ్రెండ్స్ తో వెళ్ళిన కూడా అంటే నేను మళ్ళీ నైట్ అంతా ఉండే వెళ్ళను
ఆ అవునవునులేండి ఆ చేసినట్లా బయటక వెళ్ళి ఆ అంతేలేండి ఎవరితో ఇష్టం అంటే వాళ్ళతోనే ఉండాలి మళ్ళీ ఫ్రీడమ్ ఇచ్చినారు కదా అని చెప్పని ఆ అవునవునులేండి
అలా వెళ్తాను వచ్చేస్తాం మళ్ళీ రూమ్ కంతా వచ్చేస్తుంటువి
మీరు మీ హస్బెండ్ గురించి ఓకే అమ్మాయిలం కదా అండీ ఆ మాత్రం ఉండాలి లేదంటే అంతే ఇంకా
ంటును మా హస్బెండ్ మాట్లాడితే నాకు నచ్చదండి
ఆ అంతే
వన్ మినిట్ అంతే ఎక్కు మాట్లాడకూడదు మా ఆయన సొన్ పెట్టుకుంటాడు ఇంకా కాల్స్ వస్తాంటాయి కదా నార్మల్ గా కుంటాడు నాకు అస్సలు నచ్చదు
ఆ జస్ట్ ఏం బాగున్నారా ఏం ఇచ్చినార తిన్నారా లేదా ఇంకేమి
అవునండి
ఆ అంతేలెండి అట్లనే ఉండాలి ఏమైనా వర్క్ ఉందా ఫోన్ చేసి మాట్లాడుకోవాలి లే లేదంటే ఎవరికి వాళ్ళు ఉండాలి అంతే అది కూడా కరెక్ట్ లెండి అందరిని నమ్మడాని ఉండదు ఇప్పుడు మన వాళ్ళు మంచి ఉన్నా కూడా అటుపక్క వాళ్ళ ఎట్లుంటారు తెలిదు కదా మనకు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో అందులో మనకి ఇష్టమైన మనతోనే ఉండాలి మనతోనే మాట్లాడాలి అని పోసెసివ్ ఉంటది మనకి ఆ
అమ్మాయిలు ఆ మాత్రం ఉండాలండి లేదంటే వాళ్ళు కూడా ఎక్కిపోతారు
ఆ అది నిజమే అందు ఏముంది ఫ్రెండే కద అంట వాళ్ళు కూడా ఆ
తె కాస్త క్లోజ్ అయిపోతే ఏమైనా అవ్వచ్చు కదండి
ఆ అదే నిజమేనండి ఎన్ని చూడ్డంలే బయట అసలా ఆ ఆ ఆ అవునండి అది నిజమే మ్మ్ అందులోనూ ఇప్పుడు జనరేషన్ సరిగా లేదు
మీ మమ్మీకి ఏది నచ్చిందంటండి ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోస్ మ్యారేజ్
మా మమ్మీనా మా మమ్మీ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంద అనిపిస్త న నాగయితే నేను కంపేర్ చెస్ అంటే వాళ్ళలైఫ్ ఏము ఉంటదండి వాళ్ళ జనరేషన్ లో చిన్నప్పుడు ఇప్పుడు మా డాడీ ఆ నేను మాడాడీని చూసి నాకు అట్లాంటి హస్బెండ్ కావాల అనిపిస్తుదండి అంత బాగా చూసుకుంటారు మా డాడీ మా మమ్మీని ఆ అసలు ఎక్కడికి పంపించారు ఎక్కడికి పంపించారు అంటే ఐ మీన్ బయటకి కాదు
మ్మ్
కొంతమంది వర్క్ చెయ్యి పో అట్లా ఇట్లా అని చెప్పి అంటా ఉంటు కదా నువ్వేం చేయలేదు అది ఇది కాని మా డాడీ అట్లే ఏం లేదంని మంచి చూసుకుంటారు మా మమ్మీని ఏది కావాలంటే అది ఎక్కడికి కావాలంటే ఎక్కడికి తీసుకెళ్తా ఉంటారు ఇప్పుడు మీరు చెప్న్నారుండి మీ హస్బెండ్ విషయంలో సేమ్ మా డాడి కూడా చూస్తూనే ఉంటారండి నాక్ అప్పుడప్పుడు చూసి ఇద్దరిని జలస అయితా ఉంటాది
హ్ హ
నాగూడా అట్లా నీ హస్బెండ్ దొరుకితే చాల రా అనిపిస్తాది మ డాడీ నీ చూస్ ఇప్పుడు ప్
ఆలు డబ్బులు ఇరో కా సంపాదించుకో కా ప్పద
ఆ ఎంత ఎంత డబ్బులున్నా మంచి గా చెస్ సుకునే మనిషి లేకపోతే కష్టం కదండి ఆ డబ్బులన్నీ తీసుకొని ఏం చేసుకుంటాం మనశాంతి ఉండదు మ్మ్
పాజిటీవ్ అండి పాజసిటీవ్గా జరుగుతదండి
ఆ అంతే మీరు చెప్తా మీరు చెప్తే ఎవరైనా అమ్మాయిలకి మా మ్యారేజ్ గురించి ఏమైనా చెప్పు అని అన్నప్పుడు మీరేమైనా చెప్పినారు అనుకోండి ఖచ్చితంగా ఏ అమ్మాయికైనా అరే చేసుకోవచ్చునా మ్యారేజ్ అనిపిస్తదండి మీరు అట్లా మాట్లాడి హ్మ్మ్
ఇంతవరకు నాన్ ఒక్క రోజు కూడా ఫీల్ అవ్వాలా ఈనీ అనవసరంగా పెళ్లి చేసుకున్నానే
అవునా నైస్ అండి అట్లయితే ఇట్ల నే ఉన్న నీ లైఫ్ మొత్తం
ఇలానే ఉం కదండి మా కిడ్స్ అయినా మా హస్బెండ్ కి నేనయన అంట ఇష్ట మంది బిస్స ఒగ సారి
ఆ అంతేలేండి ఫస్ట్ మనమే కదా వచ్చింటాము ఆహ్
తర్వాత ఎవరైనా
ఆ అంతేలేండి అది కూడా కరెక్ట్ తెయదా రేపు పొద్దున్న వాళ్ళని మంచిగా పెంచి భోషించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళే ఉన్నారు కదండి మనతో లాస్ట్ వరకి లాస్ట్ వరికి వాళ్ళకి వీళ్లు వీళకి వాళ్ళంతే అండి సరే అండి థ్యాంక్ యూ అండి మీ అబౌట్ మ్యారేజ్ ఎట్లా ఉంటాది అని మీ ఎక్స్పీరియన్స్ ఎంత షేర్ చేసినందుకు మాతో
ఓకే అండి ధన్యవాదాలు
ఓకే అండి థ్యాంక్ యూ బాయ్
ఓకే థ్యాంక్ యూ